ఆ ఇప్పుడు బాగాన పడుతుంది అనిపిస్తుంది సంగతు లేవలేదు ఇంకెవరు
ఏన్ సంగతే వాళ్ళకు
ఊరికనే ఒకసారి మాట్లాడదాం వాళ్ళు మధ్యాహ్నం కుదరదుగా స్కూల్లోనే ఉండాలి లంచ్ కూడా
ఉహ ఎన్నింటికి వస్తా అవునవునులే
ఐదున్నరకు వస్తా డోంట్ మేక్ నయస్మా సౌండ్లు చేపు
ఆ ఆ
తే ఏంటికిని పోటా
టోటా సాంబార్ ఇడ్లీ
బర
మీది
సాంబారు ఎప్పుడు పెట్టావు రాత్ర ఇప్పుడు పెట్టాలా
అప్పుడ ప ఎడుతున్న ఇ క్యారేజీ లోకిను ఆ టిఫిన్ లోకి సరిపోతాయి కదా అని
అవునులే ఇ సాయంత్రం ఎతుట్కోవాలిగా
అ
నను మరి వాయిస్ కట్ అవుతుంది నీది ఎక్కడున్నావు ఏంద సౌండ్లు
కుక్కర్ పెట్టాను స్టవ్ మీద పైమైందా ఎంత మ క్యారేజీ పట్టాలిగా మీరు మీద అయిపోయిందవంట
అయిపోయింది వంట ఆడికి వెళ్ళిపోయాడు క్యారీ పెట్టేశాను దోసలు వేసుకుంటున్నా నాకు తినడానికి దోశలు తిని నేన రెడీ అయ్యి వెళ్ళాను
ఓహో డిస్టబెన్స్ గా ఉంటుంది కూర యల వాళ్ళు కూడా ఇప్పుడే వస్తారు పొద్దున్నే హ ఆ లోపలికిళ్తేనిమ నెట్వర్క్ రా అట్లా
రాధా అదే మళ్ళా రేపు మీరు ఫంక్షన్కి వెళ్తారుగా బిజీగా ఉంటారని
అవునవును రేపా స్వల్పు దార్దు
పని చేస్తా అందుకే ఇవాళ మాట్లాడదాం రేప్ మా సుట్టాల్ చేద్దాం
ఆ ఇదుగో ఈ మైకులు వచ్చిన తర్వాత ఎంత సౌండ్ పొల్యూషన్ అంటే
అది వాళ్ళ కరిసే నొప్పి తప్పింది కాని మనకి ఇనే నొప్పి తగ్గట్ల
ఆ చెవులు పోయేటట్టున్నాయ్
ఒకటే గోల ఒకల్ అహా ఆ అ మా దగ్గరే ఇంత పొద్దున్నే ఇక అంతె చ్చ చెత్తబండి కూరగాయలు అహ మాకు రోజుకి రెండు సార్లు వస్తారు
అబ్బా రోజుకు రెండు సార్లు
ఉమ్ పొద్దున సాయంత్రం రెండు పూట్ల వస్తారు
నిన్న వచ్చినట్టున్నాడు నిన్నో మొన్నో మళ్ల రివాళ్ళ రేపు తెలిదు ఒకే పప్పు చార్ పెట్టార
ఆ
నేన్ వెజిటబుల్ వెజిటెబుల్ రైస్ చేసేసా అందరికి అదే చేసేసా ఇంకా స్కూల్కి ఓ బాక్స్ ఎక్స్ట్రా తీసుకెళ్దాం పిల్లలు వాళ్ళు ఉంటారుగ వాళ్ళ తెచ్చి పెడతా ఉంటారు మనం తింటే బాగోదు గా స్పూన్ పెడదాం లే అని చూసి ఓ బాక్స్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్తున్నా వాడికి అద్ పెట్ట
మ్
ఇంక
వాల్లయితే పొద్దున్నే వంట అయిపోయింది అన్
అయిపోయింది వంట రోజ్ కి టిఫిన్ రెడి అయితే వెళ్ళి పోవడమె
ఉహు పోనీలె ఇంకా మీ స్కూల్లో మరి స్యాసీస డ్రస్సెస్సా
సారీ నే కదా యూనిఫార్మ్ ఉంటు డైలీ ఇవాళ ఫ్రైడే కాబట్టి అన్ యూనిఫాము
ఊహు
ఏదో శారీ మామూల్ది చూసి మంచి శారీ కట్టుకుని ఫ్రైడే ఫ్రైడే అన్ని రోజులు ను యూనిఫామే
ఊహు ఉహు ఫ్యాన్ల
మాఊళ్లో ఎండల అధ్రి పోతున్నాయి
హమ్మా మాకివాళ ఏంట చల్లగా మంచు కురుస్తుంది ఇప్పుడు కూడ
అదే ఎండల్ పెరగడానికి ఆ ఏషాలన్ని
ఉమ్ ఇక మధ్యాహ్నం తాట తీసిద్దిి ఎండ
ఎండ తాటతేస్త మాక్ ఇప్పటికే అసలు ఇదుగో వంటగదిలో దోశలు ఎత్తుంటే మొహమ్మద్ పడుతుండె ఎండ
ఉహు ఉహు అటు ఓ
అటు వెనకాల ఓపెన్ ప్లేసే కదా ఆ కిటికీలోంచి మొహాన్ పడుతంది ఇంక స్టవ్ పక్కకు జరుపుకుంటున్నా
మ్ అదేలే మీ ఇంటి పక్కన వాళ్ళు లేరా కాయలి ఇచ్చేవాళ్ళు
లేరు లేరు వాళ్ళు అంటే ఉన్నారు గాని అది బండ్ అది పాప పెద్ద ఆటో కాదు అదా అది రిపేర్ అది రిపేర్ పదివేలు అవుతుంది వచ్చిన అయినా బండి ఇంకా రిపేర్ చేయించకుండా ఏదో పనికి వెళ్తున్నారంట
ఉహు
డబ్బులు ఇంకా దండి డ్యు కూడా ఉంది ఈఎంఐ కూడా దాండి అవ్వలేదు మోహన్ పడింది అని చవతా ఉంది మొన్న నెలకు పద్దెనిమిది వేలు దానికి ఈఎంఐ కట్టాలంట ఇప్పుడేమో సీజన్ అదే అంట ఇప్పుడేమో సీజన్ ఆ ఆ బండికి నెలకి పద్దెనిమిది వేలు ఈఎంఐ క చాలంట
ఉహు
ఇప్పుడమో సీజన్ గదా
మ్ అవును
అబండి ఏమో కలగతులేదు మంచి సీజన్ అదే అంటుంది పోయిన సంవత్సరం పిచ్చి కాయలు దోస కాయలు బాగా తిన్నాం ఈ సంవత్సరం ఎమ్
ఆ పుచ్చకాయలు దోస ఇ తర్ భుజ కాయలు
కలు మావిడికాయలకి డోకా లేకుండా లాస్ట్ ఇయర్ అంతా
ఈ సంవత్సరం ఇంకా కొనుక్కొని తినాల్సిందే
ఆ పుచ్చకాయ కొంటున కాని కర్బూజ ఇంకా కొనలె కొనలా
మ్ మరి ఇంకా ఇంకాఎమ్ సంగతులు
ఫంక్షన్కి ఏం చిరకట్టుక వెళ్తున్నారు డిసైడ్ అయిందా
ఉ ఇంకా లేదు ఆ స్టిచ్చింగ్ నుంచి తెచ్చాక
ఉ అదివద్దు లె ఎంగేజ్మెంట్ కి అది
నేను అదే అనుకుంటున్నా ఉ వ్రతానిక్ కాదు పెళ్ళికి కట్టుకుంటే ఎలా ఉంటది
ఏమె దాన్ని చుత్తేగాని చెప్పలేను ప్రస్తుతానికి అయితే ఆ పెళ్ళి కొద్దు లే పెళ్లికి కటుకోవచ్చు ఎమో రిసెప్షన్ కట్టి బ్రాండ్ కట్టుంటాం మళ్ళ పెళ్లికి మార్
పెళ్లి అర్ధరాత్రిగా
అదే అందుకే ఓకే ఫస్ట్ రిసెప్షన్ ఒకటి కడతారు మళ్ళీ పెళ్లికి ఒకటి కడతారు అందరు
ఉ హమ్
అప్పుడు రిసెప్షన్స్ కొంచెం గ్రాండ్గా కట్టుకున్నా ఆ పెళ్ళకి ఎవుంది సింపుల్ గానే కట్టేసుకోవచ్చు
మనం కూడా మార్చుకోవాలి ఆ పెళ్లికి హు అబ్బో ఇప్పుడు ఇంకో చిరా ఎక్స్టా అయి ద్దిగా
అంతే మరి అర్ధరాత్రి ముహూర్తాలు అంతే ఎడ చటికు రావాల ముహూర్తం అప్ప
అన్ని తీసి లైన్ లో పెట్టి జాకెట్లు కొనుక్కొచ్చారు రెండిన్నిటికి మాత్రం నిన్న
ఉమ్
అది మళ్ళీ అంటే మళ్ళీ కొనుకు రవాలేము జాకీట్ ట్లు తక్షన్ కదా ఇప్పుడు అ అబ్బా అసలు ఏముంది నిచ్చిత్తార్థానికి ఒకటి పెళ్ళకి ఒకటి అనుకున్నాం ఆ మరి అటు ఇటు ఫంక్షన్లు పెళ్లి కొడుకుని చేయటం ఓడుగు మళ్ళీ భోజనాలు రిసెప్షన్
ఆటికేం ఉంది లే ఏమిటి పిస్ల కట్టేసుకోవచ్చు కి పెళ్లి కొడుకులకి ఆటికి
సింపుల్గా అయినా చీరలు ఏ చూసుకోవాలిగా దానికోటి దీనికోటని
ఉమ్
అదన్న మాట నిన్న షాక్ నాకు
ఉమ్ లే
ఇంకా అయే ఏదోఒకటి మేనేజ్ చేసేయాలి
యా ఉగాది ఆఫర్లు చాలా ఉన్నాయి
ఉమ్ ఉన్నాయి కానీ అయన్నీ లిమిటేషను చూసా పొద్దున పొద్దున ఒక రీలు వచ్చింది చూసా ఆ వందకి మూడు నాలుగు ఐదు జాకెట్లు అంటున్నాడే అయ్యేమో కాటన్యీ మనకు పార్టీ వేర్కి పనికి రావు ఉమ్ పెద్ద పెద్ద మాల్స్ లో ఉంటయ్ గాని పార్టీ వేర్ వచ్చేసి ఒకటి ఎనిమిది వందలు ఆరు వందలు అలా ఉన్నాయి
ఆ
అంటే హాఫ్ స్టిచ్ అనమాట సెమీ స్టిచ్ మది తెచ్చి మనం కుట్టించు కోవాలి
ఉమ్
అది తెచ్చుకొని మళ్ళీ కుట్టుకూలి ఇచ్చి చేయలి రేట్ అయితుంది
ఉమ్
మరి నువ్వేం చీర కట్టుకుంటావు పెళ్ళికి
నేను ఉన్నాయే ఏవిటి కడతా అప్పుడు వేరే మా చుట్టాల అమ్మాయి పెళ్ళి కొనుక్కున్నా ఆరు వేలు పెట్టి ఓ చిరా
ఉమ్ దాని మీద పిచ్చపిచ్చగా దిగావుగా ఫోటోలు
పిచపిచ్చాగా నా ఎప్పుడే అంతేలే ఎవడికి గుర్తు ఉంటది గుర్తుంటే గుర్తుంచుకుని ఆరు వేలు చీర ఒకసారే నా కట్టేది
అంతే కదా అద్ అదేనికి కడతావ్ టె రదానికి కడతావా పెళ్లికి కడతావా ఇంకోటి పెట్టిందిగా మీ ఆడబిడ్డ ఎవరొ పెట్టార
ఆఆ దానికి బ్లౌజ్ కుట్టియాలి ఏది మొన్న పండుగకు పెటిందా ఆ ఆ చూడాలి
ఉమ్ మీ అమ్మగారు కూడా ఒక చీర పెట్టారుగా
అది సింపుల్ చీరెగా
అంటే పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు అట్లాగా సరిపోదా
యేవో చూస్తా నేను వొతే పెళ్లికి వత్తా అభిగాడోతాడు అప్పుటికే శుక్రవారం శనివారం శుక్రవారం పెళ్ళి కొడుకున్ని చెత్తరానుకో
ఉమ్
శనివారం ఇంకో శనివారం ఆదివారం మళ్ళీ గురువారం లీవ్ పెట్టానంటే సండే కూడా సి ఎల్ సస్తాడు ఆ ఇట్లో అప్పుడే స్టార్ట్ అవుతాయి పిల్లలకి ఎయిట్త్ ఫిస్ట్ టు నైన్త్ కి అప్పుడే స్టార్ట్ అవుతాయి టెన్త్లోకే అయిపోతాయి ఫస్ట్ తారీక్ తోటి ఉమ్ ఉ
ఉమ్ అప్పుడు ఇంక పెళ్ళి కల వచ్చి మెరుస్తా
ఉమ్ ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఉంటాయి స్కూల్స్
ఉహు అబ్బో. హామ్ ఉమ్. ఏంటో లే. ఇప్పుడే వద్ ఆ. పెళ్ళిళ్ళ సేజన్ ఇప్పుడే వచ్చింది ఎగ్జామ్స్ ఇప్పుడే వచ్చింది.
దిగదట. సరే అండి అయితే మల్ల చేత.
సరే సరే.